హా ఏ చెప్ప చెప్పండి బాగున్నారా
బాగున్న మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి
తిన్నారా
ఆ తిన్నామండి ఏం చేస్తున్నారాండి
ఏం లేదండి ఖాళీ వర్క్స్ అన్న అయిపోయి కూర్చున్నాం ఫ్రెష్ అప్ అయ్యి
ఆహా మూవీకి ఏమి వెళ్ళలేదాండి
మొన్న ఒక మూవీకి వెళ్ళానండి రీ రిలీజ్ మూవీకిి
అవునా బాగుందాండి
బోలె కాంచనా మూవీ అంటది గుర్తుందా
ఆ
ఆ మూవీకి వెళ్ళానండి ఫ్రెండ్స్ తో
ఆహా బాగుందా మరి భయపడ్డారా
నేను ఆ కాంచనా మూవీ ఎప్పుడుంట మొత్తం ఫుల్ మూవీ ఎప్పుడు చూడలేదు సగం సగమే చూసాను ఇగ మా డిగ్రీ ఫ్రెండ్స్ వెళ్దాం వెళ్దాం మంటే ఇగ మా మమ్మీ ఆర్చ్ చ అడిగిన మూవీకి పోదాం అంటారు అంటే సరే వెళ్ళు అంది మేము మళ్ళీ నైట్ షో కెళ్ళాం మ్మ్ ఓ సిక్స్ కి అట్ల పోయి నైన్ కేమో అయిపోయింది షో మజ మధ్యలో కొన్ని దయ్యం చినప్పుడు మా ఫ్రెండ్స్ బయటపెట్టిచిరులు లేండి కొద్దిగా సడన్ గా చూస్ పక్కకి వెళ్ళి ఉఊరుకుంటా గాలి ఊదుకుంటా చెవులల్లో లేకపోతే ఎనకకెళ్ళి చెయ్యి తీసుకొచ్చిర్రు గేల్ కడం
ఆహా
ఇగ కొంచెం భయం అయింది లేండి
అవునా
హ్మ్
పాప్కార్న్ గిట్లా తెసుకొని ద తినేది ఉంటే అయిపోయేది కదా
ఇది వాళ్ళు మా ఫ్రెండ్స్ మా ముందే మాటలుస్త కున్నారు నా నాకు నాకు కొంచెం భయం ఎక్కువ అట్లా హారర్ మూవీస్ దెయ్యం మూవీలు చూడాలంటే నేను కళ్ళు ముసుకుంటా అని తెలుసు ఫ్రెండ్స్ ను కళ్ళు మూసుకోవాలి గాని అస్సలు మంచి ఉండదు ఒట్టే అనుకుంటే ఒట్టలేపించుకుంటారు లేకపోతే నువ్వు సినిమా వస్తలే వు నువ్వు రాకు ఏమైనా పోతాం అని అంటారు
అందుకు రానివ్వలేదా
ఆ పోదాం సినిమాకి బోర్ కొడుతుంది సినిమాకి థియేటర్ పోదామంటో మూవీకి హారర్ మూవీకి పోతేనేమో దయ్యంకి భయపడి కళ్ళలు మూసుకుంటావ్ ఏ సినిమాకి వచ్చేందుకు అంటారు
హ్మ్ హు మరి చూసారా చూడలేదా ఇంతకి
ఉన్నవాళ్ళు ఇంక ఇంటర్వెల్ అయి ప్పినక మళ్ళీ దయ్యం సీన్ ఒకటి పెద్ద దయ్యం సీన్ వచ్చింది వాళ్ నా పక్కన కూసో కొంత పొయ్యి ఎక్కడన్నొ కూ వున్నారు కానీ మేము బయట ఉన్న వాష్రూమ్ లో ఉన్నా తర్వాత వస్తా మీరు చూడండి అని చెప్పిర్రు కరెక్ట్ దయ్యం వచ్చే టైంకిి ఎంత తగిరి ఊరికొచ్చి కున్నారు భయమైనప్పుడు ఘోరంగా
ఆ
హ
మళ్ళా ఇంకా ఫ్యామిలీ మూవీకి ఏమి వెళ్ళలే
వెళ్ళలేదు ఫ్యామిలీ మూవీకి అనే వాళ్ళతోనే ఏమున్నా కాంచిన మూవీకి వెళ్ళాను ఫ్రెండ్స్ తో అన్న వాళ్ళతో
ఊహూ
ఇప్పుడ ఓ కొత్త మూవీసేమన్నాయొ తెలీదు
ఈ మధ్యలో కొత్త సినిమాలు ఏం రాలే
పవన్ కళ్యాణ్ ఒకటి వచ్చింది ప్లస్ హిందీ యాక్టర్ది దురంధర్ మూవీ అని వచ్చింది ఇ కొంచ చూ వెళ్ళలేదు
ఆహా
ఇగ మా అన్న కొంచెం జాబ్ సర్చింగ్ లో బిజీ బిజీ ఉన్నాడు ఇగ మూవీస్ బోదామ అంటే ఈ నం బిజీ ఉన్న తర్వాత బోదామ అని చెప్పేసి అన్నాడు
ఊహూ నానా ఎడిపోతున్నాడు హలో హలో హలో
హలో వినిపిస్తుందా వాయిస్
ఆ వినిపిస్తుంది నాన్నాడ పోతున్నాడు
డాడీ డ్యూటీకి యెళ్తాడు
ఆ
ఫిఫ్టీన్ డేస్ మార్నింగ్ షిఫ్ట్ ఫిఫ్టీన్ డేస్ నైట్ షిఫ్ట్ ఇగ డాడీకి వీలు గాదు ఎప్పుడ ఒకసారి నేను మమ్మీ అన్న వెళ్తాము లేకపోతే నేను మమ్మీ అన్న బయటికి వెళ్తాం నార్మల్ గా వీకెండ్స్ లో ఇక సాటర్డే సండే అప్పుడు డాడీకి డే షిఫ్ట్ ఉన్నప్పుడు ఇట్లా రెస్టారెంట్ కో రిటన్ వెళ్ళి తినేసి వస్తాం
ఊహు
మన్ననే బయిటి కెళ్ళాము మమ్మీ వాళ్ల యా రోజు కేక్ కటింగ్ చేపిచ్చి ఇంట్లో బయట రెస్టోరెంట్ కెల్లాం దని తినేసి వచ్చినం
లా
మమ్మీ వాళ్ళది యానివర్సరీ మ్యారేజ్ యానివర్సరీ
ఆహా
నల్డన్ ఎల్లారా బయటికి ట్వంటి ఫోర్త్
ఊహు
నెక్స్ట్ ఇయర్ ఇగ
సిల్వర్ జూబ్లీ హలో
అవునండి ఇగ నెక్స్ట్ ఇయర్ సిల్వర్ జూబ్లికి కొంచెం
ప్రిపేర్ అవుతున్నారా
ఆ
అమ్మాయేమన్నా జదువుకుందా
మమ్మీ ఇంటర్ కంప్లీటెడ్
నాన జాబు ఇగ
ఇంగెటి
ఆ
ఈ మధ్యేమన షాపింగ్ జేసారా
ఆ చేసాము
ఏం గొనుక్కున్నారు శారీస డ్రెస్సెస్
ఉన్నా
మీకు శారీస్లలో ఎటువంటి శారీస్ అంటే ఇష్టం అంటారుయి పట్టు కాటన్ సిల్క్
ఉ కాటన్ సారీస్ అంటే ఇష్టం కాటన్ శారీస్ దెచ్చుకున్నా ఇప్పుడు వచ్చేది సమ్మర్ కదా ఇక కాటన్ లో ఏ కలర్ అయినా పర్వాలేదు నాకు ఆల్ కలర్స్ మెయింటైన్ జేస్తా కాటన్ అంటే కాటన్ కదా అన్ని కలర్లు నచ్చతే
మహు
స్మూత్ ఉంటాయి కాబట్టి
మ్
ఆ
ఎంట నాత్ర ల్లారయ మధ్యం ఇప్పుడన్నా
ఆహా లేదు వెళ్ళాల అనుకుంటున్నాం
మీకు ఇష్టమైన ప్లేస్ అంటే ఇట్లా ఉంటాయి కదా అంటే ఇ కొంత మందికి ఉంటాయి కదా ఈ పేస్ట్ యెల్ళాలి ఈ ప్లేస్ అంటే నాకిష్టమని జెప్పేసి అలా ఏ ప్లేస్ అంటే ఇష్టం మీకు
నా ప్లేస్ ఊటీ బాగా నచ్చింది టీవీలో జూసా
వెళ్ళార ఎప్పున్నా ఊటీికి
ఆ ఒకసారి వెళ్ళొచ్చాను
అవు
అది బాగుంది కాపు మళ్ళీ వెళ్ళాల అనుకుంటున్నా ఆ ప్లేస్ అంటే బాగా ఇష్టం
ఓక
చాలా బాగుంది అక్కడ లొకేషన్ చెట్లు వాతావరణం ఫ్లవర్స్ పార్క్ అన్ని చాలా బాగున్నాయి
ఫెస్టివల్ అంటే ఎక్కు ఇష్టం
ఫెస్టివల్ దీపావళి అంటే ఇష్టం
అవు సెలబ్రేట్ చేసుకుంటారా బాగా
ఆ ఫ్యామిలీతో వసుకుంటాం కదా
మ్
ఫ్యామిలీతో ఉండడం అంటే చాలా ఇష్టం
ఓన్లీ దీపావళి నా ఇంట్లో నార్మల్ చాలా ఫెస్టివల్స్ ఉంటాయి కదా విన
చాలా చాలా ఉంటాయి కాకపోతే నాకు దీపావళి అంటేనే చాలా ఇష్టం
మ్
అందులోనే అందరం కలుస్ స్తాము నోములు ఉంటాయి, నోముకుంటాము అందరం కలిసిమెలిసి ఉంటాము
ఓకే అంటారు ఇది ఏమన్నా ఫాస్టింగ్ ఇలాంటిది ఏమన్నా ఉంటారా ఫాస్టింగ్ ఏమైన్నా ఉంటారా ఫెస్టివల్ రోజు
ఆ ఆ రోజు దీపావళి రోజు ఫాస్ట్ంగ్ ఉంటాం మేకప్ పండుగంటే ఇష్టం
నాకు ఎక్కువ వినయక చవతి అంటే ఇష్టం
ఆవ్ గమ్ గమ్ గణపతి
అవును లే మ ఇం ఇంటి లో వినాయకుడిని పెట్టుకుంటాము. మంచిగా పూ మార్నింగ్ అన్ని ప్రసాద్
నైన్ డేస్ నైన్ డేస్ చేస్తారా
అవును ప్లస్ మా గల్లీలో మా కాలనిలో కూడా లైక్ అందరం అంటే పెద్ద గణపతి పెడతారు, అక్కడ మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అక్కడనే ఉంటాం పూజలు అవుతూ ఉంటాయి. ఇవన్ని ప్రసాద్ అన్ని అక్కడనే అందరూ మంచిగా చాలా చాలా క్వాంటి డిఫరెంట్ డిఫరెంట్ కుక్కరు ఒ కుక్క ఇంటిలో నుంచి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ పట్కొని వస్తారు. ఇక ఈవినింగ్ ఎందంట్ అంటే సాంగ్స్ కానీ మ్యూజికల్ చైర్ తంబోలా గేమ్స్ చాలా గేమ్స్ ఆడతాం
హ్మ్ తంబోలా ఆడుతారా అక్కడ
అవును
హ్మ్ మీ కాలనీ వాళ్ళందరు వస్తారా
మొత్తం వస్తారు దాదాపు మార్నింగ్ పూజ టెన్ కి ఏమో అయ్యగారు వస్తారు టెన్ థర్టీ లెవెన్ కి ఇగ వన్ వరకూ కొన్ని మండపం లోనే పూజ అయ్యేసరికిీ ఆ ప్రసాదాలు పంచుకొని తినేసరికి లెవన్ అట్ల అయింది. ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళ్ పొయ్యి కొద్దిసేపు రెస్టె తీస్ ఈవినింగ్ వర్క్ చేసుకొని మళ్ళీ ఫైవ్ థర్టీకి వస్తే నైట్ లెవెన్ ట్వెల్వ్ దాకా అక్కడనే ఉంటాం
మ్మ్ హ్మ్
ఇ ఫన్ నున్ అందరియు అంటార్ క్షరా ఆడతారు లేకపోతే కొన్ని జోక్స్ ఎస్తారు
ఎవరికి ఎక్కువ మనీ వస్తాయి మరి అందులో
ఇంగ ఆడుతునే ఉంటారు చాలమంది ఇగా వస్తే ఉంటారు కొంతమంది లక్ ఇయా బేసది య య నెంబర్స్ బట్టి నార్మల్గా నాకు కూడా చాలా సార్లే వచ్చినాయి
ఆహా లక్కీ లక్కీ అండి మీరు లక్కీ
అందరు అదండి నేను ఖచ్చితంగా నేను ఏదన్నా మ్యాచ్ అడితే ఫస్ట్ ప్రైజ్ సెకండ్ త్రీ ప్రైజెస్ పెడతారు మా దాంట్లో చాలా మంది ఉంటారు కాబట్టి ఇగ ఫస్ట్ ప్రైజ్ ఒక ఫైవ్ హండ్రెడ్ వస్తుంది సెకండ్ ప్రైజ్ త్రీ హండ్రెడ్ థర్డ్ ప్రైజ్ కి ఒక హండ్రెడ్ ఆర్ వన్ ఫిఫ్టీ అట్లా ఉంటది నాకు ఖచ్చితంగా నేను ఆడినప్పుడు అలా ఫస్ట్ అన్ వస్తుంది ఇ ఖచ్చితంగా ఫస్ట్ ఆర్ సెకండ్ ఆర్ థర్డ్ర్ ఒకటి వస్తది. ఇక మా అన్న వాళ్ళుండి అత మణని నువ్వేపట్ కో అంటారు నేను ఏం పట్టుకవోనే మళ్ళీ టికెట్ కొనికి గేమ్ ఆడుత కదా నేను అని నేన అంటా ఇగా వాళ్ళు నాకు కూడా కొనీ టికె గెమ్స్ అని చెప్పేసారు అంటారు వాళ్ళ కొనేస్తా కొన్ని గల గురలు ఇస్తా వినకు దగ్గర
ఆహా
సరే అండి మరి
ఇప్పుడు అన్నానికి లేట్ అవచ్చు
అవును సరే అండి మరి బాయ్
ఓకే అండి